ఆ
హబ
హలో
చెప్పు
స్టాక్ మార్కెట్ లో ఎలా ఉందండి మీ సిట్యుయేషన్, ఇంట్లో కుడా కష్టంగా ఉన్నాయి
జాబ్ రావడం చాలా కష్టంగా ఉందండి
ఈ, ఎందుకని మీరు అలా చెప్పగలుగుతున్నారు
ఎందు అంటే ఇప్పుడు చాలా మంది సిల్స్ సిల్స్ కాని ప్రాక్టీస్ చేయట్లేదు
అంటే వచ్చే స్కిల్ నేర్చుకుంటుర్రు కాకపోతే దాన్ని నేర్చుకున్న దానికి తగ్గట్టు ప్రాక్టీస్ చేయట్లేదు అంటరా
ఆ అవును
ఆ ఇప్పుడు ప్రాక్టీస్ చెయాలంటే డైలీ రోజు అంటే ఇప్పుడు ఒక స్కిల్ నేర్చుకున్నాం ఉంటే దాని తగ్గ క్వశ్చన్ మీద ప్రాక్టీస్ చేయాలంటారు ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారంటారా
త కాదండి ఇప్పుడు పట్టితరు టాపీన తర్వాత ఆ టాపి మీద ఆ టాపిక్ మీద ప్రాక్టీస్ చేస్తే బాగుంటది
అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ప్రాబ్లమ్స్ అలాంటివిన్నీ ఎక్కడ ద రుకుతాయండి మాములుగా
ఇప్పుడు చాలా ఎటైనా చేస్తేస్తే అలా వస్తు అ
ఎక్కడ సెర్చ్ చేసినా వస్తున్నాయా
ఉహూ ఉమ్
కాకపోతే ఏమంటారంటే ప్రతి ఒక్కలో కనీసం రెండు మూడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటారు నిజమా అది
అవును నువ్వు బ్యాకప్ ఉంటది ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ కి అప్లై చేస్తావ్
అంటే రెండు మూడు నేర్చుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కదా
ఉమ్
అంటే ఇప్పుడు ఒకటే నేర్చుకోనీ అదే స్కిల్ పెట్టి రెండు మూడు జాబ్ లకి అప్లై చేసావా
ఉమ్ అవును ఉమ్ ఉమ్ అది కూడా నిజమే అది కూడా రెండు చాలా చాలా సిన్సియర్ తోని కంపెనీస్ కి ఇది ఎవరిది అని చూడు అవును చాలా చాలా కంపెనీస్ చాలా ఆఫర్స్ కే ఇత్తున్నాయి
ఉమ్
కొన్ని కంపెనీస్ కి ప్లే ఆఫ్స్ జరుగుతున్నాయా ప్లే ఆఫ్స్ అవి చేస్తుంటాయ్ కదా ప్లే ఆఫ్స్ ప్లే ఆఫ్స్
ఆ ప్లే ఆఫ్స్ చాలా అవుతున్నాయి
ప్లే ఆఫ్స్ జరగడానికి కారణం ఏమన్నా ఉంటదా అంటే స్పెసిఫిక్ దీని వల్ల ప్లే ఆఫ్ జరుగుతుందినే
ఇప్పుడు చాలా మంది రష్యన్ జాబ్స్ ఇంకా ప్రాక్టీస్ చేయట్లేదు
ఇగ ఒకసారి జాబ్ వచ్చేసాక ఇంక నాకు జాబ్ వచ్చింది అని ఇంకా స్కిల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండలేను చెప్తున్నారు అంతేనా
ఆ అంతే
అంటే అలా చేయడం తప్పు అంటారా మీరు
అవును
చేయకుండా ఎప్పుటికప్పుడు అప్డ్రేట్ అయిత నేర్చుకోవాలంటారు అప్పుడు
అవునవును ఎప్పుడు అప్డేట్ అయ్యి డైలీ జాబ్ పెట్టి
అంటే ఇప్పుడు ప్రజెంట్ జ జాబ్ చేసినట్టుంది చెప్స్తుందని అన్ని తెలుసుకోవాలంట ప్రతిరోోజు
అవును అవును పట్టదల ఇల్దని ఏం అవసంలేదు ఏదాద
కొంతమంది ఉంటారు ఏంది లేకుండా అన్నీ తెలుసు అనుకుంటారు కదా
హ్మ్మ్
అట్లాంటి వాళ్ళకు మీ సమాధానం ఏంటి
అళ ఈ వదిలేది మంచిది మనం అది అన్నీ తెలుసు కాబట్టి అన్ని చేసేస్తారు మాకు తెలిదు కాబట్టి మే
అవును చ చాలా మంది చాలా మందికన్నీ తెలుసు
అవును చాలా మంది బా తెలుసు ఆల్ది వ వద మంచిది ఎన్నోంత మొత్తం తెలుసు కాబట్టి
తెలిసిన వాళ్ళని పట్టించుకోవడం వదిలేయడం మంచిధంటారా
ఉ మీ రోజు వెళ్ళి
అంటే మనకు తెలిసిన వాళ్ళని మన ఏదో డౌట్స్ అడవచ్చా
మీరు మీరు ఏసినవి బావున్నాయి
మేము ఏ
ఏసిల్ పణ
ఆ ఏ స్కిల్ నే నేను నేర్చుకునే అది పర్సనల్ అది ఉపయోగడపడి ఉండదు కదా బట్ నా జూనియర్ లో అలా అంటే జూనియర్స్ అంటే వీళ్ళు ఫ్రెషర్స్ కాయని ఎక్కువ పైతాన్ స్కిల్ మీద ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం
ఆ
ఎందుకంటే పైథాన్ లాంగ్వేజ్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయంటున్నారు అంటే మిగతావి కూడా తక్కువ అనిద అన్నిటిక ఉంటాయి కాకపోతే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని
ఏంటండి
ఉ
స ఇంకా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఏంటంటే మనం ఏం చేస్తున్నాం పక్క వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా తెలుసుకోవాలి
అవును పక్కవాళ్ళు
అది ఎప్పుడైతే తెలుసుకుంట తము అది ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడే మనం సక్సెస్ పుకి అడుగులు వేస్తానంటున్నా నేను అనుకుంటున్నాను నిజం
అ దని
ఏ మనం పక్కోడితో ఇంట్రాక్ట్ అవడం మంచిదేనా అసలు
టట వితా
ఏవో కొన్ని కొన్ని మంచివి కొన్ని కొన్ని చెడ్డ ఉంటాయంట బ్రో
మ్ అప్పో నిజం
మంచి ఉంటాయి చెడ్డ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా లో పల
అవును ఈ గత లో సహస్ హిల్స్ అయన్ని ఉంటాయి
అంటే ఇప్పుడు మనం వాటికి తగట్టు మారిపోవాలంటావా
అవును అయితే
ఆ అంటే ఎప్పటికే స్మార్ట్ ఫోన్స్ వొస్తే మంచి ఛాన్సెస్ వస్తాయి అంటారు
అవును టైమ్ టు టైమ్ అప్డేట్ అవు లైఫ్ తో పాటు మంచ
అంటే అన్నిటితో పాటు మనం అప్డేట్ అవుతుండాలంటవ హలో
ఆ చెప్పండి
మాట్లాడండి ఎడ్ సైడ్ నుంచి వొచ్చే టే ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది అంటారు కొంటారు ఆ ఇదొక్కటి నేర్చుకుంటే చాలు అదొక్కటి నేర్చుకుంటే చా ఆ చెప్పు
ఇప్పుడు టెన్ను అన్నా జాప్ అబ్బా చేసానా ఏంటో అంటంటాను జాబ్ అప్
ఏంటి నా నాకు నాకు అర్థం కలదు మళ్ళీ చెప్పండి
మీరు ఇప్పుడు జాబ్లు అప్లై చెయ్యండి ఒక ప్లాట్ఫామ్ ఉంటంది కద
ఆ ప్లాట్ఫార్మ్
ఉన్నయ్ అది ఏడు ప్లాట్ఫామ్ మంచిది దాని తవాతస్ మంచిది
అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ మంది యూజ్ చేసేది లింక్డిన్, నౌకరి ఆ ఇది ఉంటుంది కదా దీని పేరు ఏంటో ఇంటిన్ షాలా
ఉ
అయి పాత అప్పటి నుంచి వస్తున్నాయి ఎక్కువ దాంట్లోనే అప్లై చేస్తుంటారు చానా మంది అందుకోసం హామ్ చానా మంది దాంట్లోనే అప్లై చేస్తుంట నేను చూశాను అది అంటే మీకేమన్నా తెలుసా కొత్త ప్లాట్ఫామ్ లో
కొత్త ప్లాట్ఫామ్ లో ఆ తెలిసిన అతను ఉన్నాడు కంపెనీస్ తయారస్ పడితే వత్తే ఆఫీసొళ్ళు
కంపెనీస్ పేర్లు కూడా తలు డైరెక్ట్ గా వస్తే
అవును దాంతో
అంటే ఈ హోటల్ లోకి పొయ్యొస్తే మనకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి కొంచం
హామ్ దాంతో షార్ట్ లిస్ట్ తీసుకోవచ్చు అన్నాలే
ఎక్కువ చాన్సెస్ ఉంటాయ్ అంట షార్ట్ లిస్ట్ అవ్వడానికి అత్తార
హం తా మీరు పట్టి ఉప్పు పట్టిదార్ మీరు బ వేస్తరు బ్యాటి చేత్తన్నాళ చేత్తదాని అంతమొత్తం
అంటే ఎవరిష్టం వాల్లది